హలో నమస్కారం అండి చెప్ పండి
ఏం చేస్
ఏం లేదండి ఈ మా ఇంటి ముందుకు ఇనుప సామాను బండి వత్తే చూతాన్న ఏముంటదండి ఇక టైం అయితాంది కదా ఏంటి ఎట్లా పని చేసుకోవాలి
ఆ అ ఇనపసామాన్ దగ్గరే ఏం కొంటున్నారని మరి
సౌండ్ వత్తాంది పక్కన వాళ్ళు కొంటాంటే చూ తను వాళ్ళకు ట్రాక్టర్ ఉంది సామాన్ ఇస్తరు ఆ మనకేముంది వాళ్ళు టాక్టరు ఆ అవి ఇవి ఉంటయి కదండి టాక్టర్ వస్తువు పనికి రానివి తీసేసినయ్ ఉంటయి కదా అవన్నీ వేసి గిన్నెలు తీసుకుంటాలు వాళ్ళు మ్ తీసుకుంటాంటే చూస్తానం మనకు ఏముండే మనకు ఏముండయండి ఏం తీసుకుంటె మనం ఏమన్నా తీసుకోవాలన్న డబ్బులు ఇచ్చి తీసుకోవాలి
అ టే ఇప్పుడు చింతగిమ్ గింజలు కుడకలు ఇట్లా అవన్నీ తీసుకుంటారు కదా అండి
ఉ మనం చింతగిింజలు కొడతానం కానీ ఇప్పుడే మొదలు పెట్న ఆ ఆ ఇప్పుడు ఎందుకులే మనగో
పండు ఉన్నదండి మరి
ఏ రెండు మూడు కిలొల చింతపండు మా అత్తమ్మా వాళ్ళ చెట్టుకి దొరికితే
రెండు మూడు కిలోల చింతపండు సంవత్సరం ఎళ తింటరాండి మరి అాల ఎక్కువ చార్ తినరండి మీరు
ే మా సార్ క్కడే చాపలకూరొ అట్లా వట జ మొత్తంగానే మేము తినమండి
ఆ
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి పాపకు నూనె పెట్టినా జుట్టేసినా
అ దీ ఈ ఆ దీ అట్లే స్పీకర్ రాదా అండి
రాదండీ
హమ్ ఎ ఇప్పుడు మనం చెవు కాడా మట్లడ పెట్టుకొని పని చేసుకుంటే ఈ చెంటా హు ఎంతకు మాట్లాడలేకపోతాను ఫోన్కు చాలా కాల్స్ చేస్తాను మనము మనకు అవసరం ఉన్నప్పుడు మనం చే కదా ఎత్తకపోతే ఫీల్ అవుతారుని ఎత్తడం కాని మనకు కూడా కొంచెం పనింట వాళ్ళు అర్థం చేసుకోరు కదండి
అవును
కాల టైంలో చేయండి అని అంటం అనిని వాళ్ళు ఫీల్ అవుతాం అందుకేక పోను కొంచం మారిగా మళ్ళ కొంచం ఫోన్ ఎత్తకున్నా కష్టమే
ఎత్తి చెప్పొచ్చు కదా ఏదైనా ప్రాబ్లం
కద ఉన్నా
ఆ సెల్లు ఒక్కొక్కసారి అసలు గట్ల అయితాదండి మనం కాల్స్ మాట్లాడినక కూడా ఏం మాట్లాడలేదు అన్నట్టు చూయిస్తాంది మనం ఫోన్ చేసినాక అక్క కూడా ఫోన్ చేయనట్టుగా జీరోలు పడతాంది అట్లా చానా ప్రాబ్లం సైతాని అండి
హమ్ ఆ కష్టమే
అట్ల ఇబ్బంది బాగా అయితా
మళ్ళ సిగ్నల్ ప్రాబ్ సిగ్నల్ ప్రాబ్లమ్స్ సదలు అది
మరి మీ ఉన్న దగ్గర సిగ్నలే లేదండి సిగ్నల్ బానే ఉంటది మరి ఎందుకకట్ల అయితందో
ఆ అడగాల అండికి తెలుసుకోవాలి ఇగ
అడిగామండి కాళ్ళు చేసి అడిగితే అంటాండు కదా బా ఏమి కాదు అది ఇదని అంటాండు గాని ఆల్రెడీ కట్ అయ్యే పేమెంట్ వస్తాయి కదండి
అవును టాస్కకు మారి మనటువంటి టాస్కాలు ఇచ్చినప్పుడు మళ్ళా మైనస్ పడతానే కదండి పోయిన వాటికి అ
పడలేదండి
మాకు చూపించిందండి జీరోలు పడ్డ వాటికి ఇరవై కాల్స్ మాట్లాడతాం కదా అండి ఇప్పుడు
ఇప్పుడు మనకు ఇది ఇవాల అయిపోయినట్టండి టాస్క్ కు ఇది అయిపోతే మళ్ళా కొత్త కొత్త టాస్క్ వస్తదట దాని గురించి ఇవాళ రేపు పోయినట్టండి ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నట
అవునా
ఆహ్ మళ్ళ కొత్త టాస్క్ వస్తదట
హమ్ మా దగ్గర ఏ సిసి రోడ్లు బ తినను అని ఇక పోయిస్తాలని అది ట్రాక్టర్ ల సౌండ్కు అయితే వాయిస్ ఎహ్ వినాపాట్లేదు ఫోన్ చేసి దీని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడు ఏం కాదు అట్ల ఇట్ల అనింది వినపడింది ఏం మాట్లాడతాను చెప్పండి
అంతే కదండి
ఆహ్
మనం ఫోన్ చేసి ఆహ్
ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా అండి వాళ్ళు కూడా అర్థం చేసుకు కొలగద ఆహ్ నా ఫోన్ మాట్లాడలేదు అనేసి మీరు కూడా అట్లనే అను కొని ఆహ్ ఫోన్ ఎత్ లేదా లేకుంటే కావాలని ఫోన్ మాట్లాడ్ లేరా ఇగో ఎట్లమట్లాడుతున్నారు
ఉమ్
గట్లా ఉంటే అసలు యాప్ చేసుకోకున్దును మాట్లాడకపోదుము మనము మంచి ఫ్రెండ్స్ లెక్క ఉండి మాట్లాడుకోవాలి ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికే కదండిం పండుగల గురించి ఏదిఎమైనా ఉన్న పల్లెటూరు ఉంటుందిని మనం మంచిగా మాట్లాడుకోవడానినికిే కదండి పరిచయాలు కూడా పెరుగుతాయి కదా అండి ఒకరికొకరికి ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు కదా ఎక్కడో ఉండి ఫోన్ చేసి వారు కంప్ ఎప్పటి నుంచిఎల్లి ఫోన్ చేశారు కాబట్టి కంపల్సరీ మాట్లాడాలి కదమ్మా ఫోనేఏతేనే కదా మాట్లాడేది ఏమన్న పనిలో ఉన్న ఇప్పుడు కూడా మీ ఫోన్ మాట్లా అట్లా లేదు మీరు కావాలనే తట్లేదంటా మాకు తెలుసా అండి వాల్ ఫోన్ చేస్తారని మనం అయితే ఎప్పుడు ఫోన్ పడు కొన్ ఉండలేం కదా పల్లెటూర్ళ ఎట్లాంటదండి సాయంత్రం అయిదంటే పని చేసుకోవాలి ఇంత చాయ్ తాగాలి ఇరుగు పొరుగు వాళ్ళతోటి మాట్ ట్లాడాలలా కూచొనీ కొద్ది సేపు ఉండదా అండి పల్లెటూర్లో కొంచెం అట్లా కూడా అర్ధం చేసుకోవాలి కదా ఓ యా మే ఫోన్ చేస్తే మేము మా టాస్కు లు అయిపోయినాయి అని ఫోన్ అందుకే ఎత్తుతలేరు కదా అందుకే మాట్లాడరు అసలు వాళ్ళు తెలవనే తెలవదు మనకి ఇట్లా ఫోన్లు చేసుకుంటేనే కదా పరిచయమైంది
పదమూడు కూళ్ళు ఉన్నాయి పదమూడు కూళ్ళు ఉంటాయి నావి
టీ తాగారా అండి
తాగలేదండి తాగాలే అయితే నిన్న ఫంక్షన్ కు వెళ్ళాం కదా దండి నిద్ర లేదు యా కొద్దిసేపు కాల్స్ మాట్లన్న కాసేపు నిదరొస్తే పడుకున్నా
ఆ
ఇప్పుడే లేసినా పాపకు నూనె పెట్టి జుట్ కూడా దుగిన కరఏమి లేదండి
ఇందాక మా పక్కన వాళ్ళు వాళ్ళు వీళొచ్చి అంత సుత్తి రామాయణం ఏందు సోది పెట్టుకున్డు అవసరమా వెయ్యి రూపాలు రావు ఏం రావు అకౌంట్లు తీసుకుంటారు ఈ మోసం చెప్తారు ఎందుకు మా మాట్లాడుకోవాలా మాట్లాడుకుంటే డబ్బులు పడతాయా ఆ ఎవరు చెప్పిళు అట్లా ఇట్లా అని కొద్దిసేపు డిస్కర్షన్ అయింది ఇక్కడ అయితే డిస్కషన్ అయితే నేన్ అన్నా హలో మేమా అండి మేముకా వాళ్ళు బతిలాడి చేసుకోమని అనలే కదా అమ్మా మేం చేసుకుంటామ్ అని మేము టాస్క్ తెచ్చుకున్నాము మా మాట్లాడుకున్నాను ప్రాబ్లం మీదేం ఉన్నదందులో మీకయితే ప్రాబ్లం లేదు కదా మేం మాట్లాడుకొని మీ అక్క అకౌంట్ అయితే దిలయ కదా య్యా
ఆ
మిమ్ బ మాట్లాడైతే టాస్క్ చేయమని చెప్పట్లేదు కదా ఇ అవసరాలే వాళ్ళు పడితే పడితే డబ్బులు లేకుం లేదు అది మా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు మాట్లాడుతాం మనము మాట్లాడే దాన్ని బట్టి ఆ ఇంకోసారి ఏదన్నా వేరే కొ ఈ కొత్త టాస్క్ వస్తదిపో ఉ చేసి చేయగలు గతం కదా అండి ఒకసారి చూసి అర్థం చేసుకుంటేనే కదా తెలిసేది
కంలమంటాండి వాళ్ళ చేసి
ఈ కుళ్ళు జనాలి పల్లెటూర్లలో ఇట్లనే ఉంటారండి అకౌంట్ ఎందుకు ఇచ్చుండు కాక వంట్ ఇప్పుడు మన ఫోన్ నెంబర్ తోటే లింకులు ఉన్నా అన్ని అవసరమా ఇప్పుడు ఇంట్లున్నలా కూడా చెప్పడం అదేందో పిచ్ చలూ ఆ
ఎవరవేను
ఎందుకు చేయని తానులో అట్లా అవసరమా ఎవలో పడతాయి డబ్బులు చదువుకొని కూడా గిప్పించితనం ఏంది అగ ఇట్లా మాట్లాడుత అవునండి ఎవరికి సమాధానం చెప్తాం మనం పోదున్న దాకా మనం పనికెళ్ళొచ్చి వీళ్ళతోటి హటిల్ స్ రామాయణ ఒక రిలీఫ్ కోసం ఒక పది నిమిషాలు అట్లా తిరుగుతుే కోసం ఉసలు పూరు వాళ్ళతో మాట్లాడదామన్న ఇదే కష్టమ అండి ఏ మనకు అది సంపాదించేది ఏది వాళ్ళు తే ఇర్చ్చి పెట్టేది మనకే ఏం లేదు కానీ ఆక్క నూన్ బాగపడితే చూసి ఊరువని కాళ్ళు ఇట్లా అంటే
నీడ పట్టుకొని మాట్లాడుకుంటారు మనకంటే ఎక్స్ట్రా వత్తలేవా మేము ఎండకపోతేనే వస్తానే కదా అన్న
ఏటు ఈ ఏంటో ఒక మనతోటి వచ్చి తాం డబ్బులు వస్తాండి ఇటువి
రెండు వేలు ఇయల్ నా రెండు వేలు అ వచ్చేయ్
ఇది కూడా ఎంత టైం తీసుకోవాలే మనము మాట్ ట్లాడుకోవడానికి ఆ ఇది కూడా ఏదైనా కష్టం లేని దయితే రాదు కదా అండి అది వాళ్ళ అర్ధంమయట్లేదు
ఎందుకు మాట్
జనాలు ఇప్పుడు ఎట్లుండేో తెలియదు జనాలు
హ్మ్ ఇట్లా జరుగుతుందంన్ ట్రాయ్
ఆ దల్ ర్ట్ గనే ఉండదండి గ్యాసులు వస్తున్నాయా అండి
గ్యాస్ బుక్ చేయలేదండి ఇరవై ఎనిమిదో తారీఖు బుక్ అయితది అన్నారు
అవునా
ఆ
పాబమ్ మాకు తెలిసిన ఆమె గ్యాస్ అడిగిందండి మాది నిన్నే అయిపోయిం మరి ఇగ అడిగిందిగాన్ నా కే బాధ అన్ పి ఎట్లా ఇస్తే అయిపోవ్ అనుకున్నా గాని గ్యాస్ ల ఇప్పుడు మనం రెండు మూడు రోజుల ముందు బుక్ చేస్ కోలంట మాకు బుక్కు లేదు
అది కూూలయితే ఇగ మొత్తం రావొద్ద అంతే గా మీరు వేరే వాళ్ళ గ్యాస్ తీసుకున్నార ట కదండి వే
ఆ అవును కాని ఆ గ్యాస్ అయిపోయిందండి అది అయిపోయింది నేన్ మేము అనుకున్నాము ఈ పాపట్లాగా వచ్చేదుంటే ఇద్దుమండి మాకు బుక్కు లేదండి చేసుకొని ఇద్దాం పా పోనీలే వాళ్ళ బుక్ మీద నన్న మేము తీసుకున్నాం అనుకున్నాం గాని ఇప్పుడు అసలు గ్యాస్ లో స్ వస్తలేవంట కదా. టైంకు రాకుండా మళ్ళీ ఎట్లా ఇబ్బంది అనేసి ఇగ నాకు మస్తు బాధ అనిపించిందండి ఉంచుకొని లేద్ అనిపించుకున్నా నేను అనుకున్నా గాని పోతదంటనా ఇట్లా ఉండంగనే మ్ మ న్నీ
మరి ఇప్పుడు వేయి ఇచ్చి రాయి అదేదండి మస్తు ప్రాబ్లం అయింది ప్రాబ్లం అయి వేరే మా ఇంటి ఎమ్మట ఉన్నారు కాని నాకు తెలియదు ఆ విషయం